ఏమండి ఆత్మ
బావునవ్
ప ఏంది హలో హలో హలో హలో ఏ అయ్య ఇప్పుడు వినిపిస్తాఉంది చెపు ఎంచేస్తునవ్
నేనా ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నానా
ఆ
జోగి చికెన్ చే ఇద్దరం లేచినల్ అని చికెన్ తెచ్చేకి వెళ్ళాలం చికెన్ చెయ్యాలి
చికెన్ చెచ్చడావా
ఆ
చికెన్ చేస్తానవ అయితే
చికెన్ చేస్తా
ఫ్రైయ్య కర్రీనా
ఫ్రై చేస్తా అదే తిందేమో
ఆ ఉహు అయితే ఈరోజు లేట్ అయిందే ఏమి
ఉ
లేట్ అయినట్టుంది ఈరోజు
ఆ నేను జోగి మౌనికతో జోగితో మాట్లాడతా స్తా
ఏమంత సేపు
మ
జోగి అన్న కొచ్చయా అవునాహా
కి రెఫెర్ చేయల ఆహా
నేను మా ఫ్రెండుకు చేసిన్న
మూకు పాలకు సేవి
అంతే అది ఉందని తెలీదు నాకు అందగా సరే చేస్తలే చేస్తేవాడికి చేస్తా ఉమ్
ఆహా అంతా అలిసిపోయినట్టు ఉంది రా
ఆ
మొహం అంతా అలిసిపోయినట్టుంది నాది ఛార్జింగ్ లేదు ఈ ఫోన్ లో
ఏమే ఏం ఛార్జింగ్ పెట్టుకోలేదా రూమ్కి పోయినాక
కాలేజ్ నుంచి వచ్చా ఫోన్లు మౌనిక చేసా జోగి చేసా జోగికి జ్యూస్ చేసిస్ ఇంక మిద్ది మీదకు పోతాను అంత టైం అయిపోయా చార్జింగ్ పదికొచ్చా చార్జింగ్పయపడితే నువ్వు జేస్తివి
అవునా ఇప్పుడు ఛార్జింగ్ లేదా
పెట్టి మాట్లాడతాన్న
పెట్టి మాట్లాడుతున్నావా నాకు టూ కాల్స్ అన్న ఈరోజు మాట్లాడు
నేను నీకు చేద్దాం అనుకున్నా టైమే సరిపోల పావని ఎందుకో ఒకలా ఉంది
ఉమ్
చికెన్ బాగుంటుంద పొద్దునేకి టమాటా చెస్తా
పొద్దనీకేం బాంటుంది ఏమో చెప్పలేం బాగుండదు అనుకుంటా అందులో ఇప్పుడు వేడి కదా
అజనే
హా చలి కాలం అయి ఉంటుంది ఇప్పుడు ఎండాకలం చాట్ అే వేడు ఉంది కదా ఆ వేడికి ఇది అవుతుంది అందు కాని ట మోనికా యిపోందా టాస్క్ అంతా అగ
ఇకా ఇదన్నాంత నవే ఉన్నాయి
నాయ పది
అ
ఆ
నా కూడా ఎంత అట్లే ఉన్నా చైనా చేర్లా
ఆ న ఎన్నండ
అదిన్న ఇంకా ాలన్నా నటీ స్త నీకు తెస్తా నైట్కి తిన్నాక మ ఎంతసేపు మెల్కుంటావు
ఏమో నేను కాసేపు నైన్ ట్వంటీ నైన్ థర్టీకి పడుకుంటా ఇత్త కొంచమూ
ోగికి చేస్తా మౌనికాకి చేస్తా నువ్వు మేల్కనిే నీకు చేస్తా
ఇద్దరికి ఈరోజు చేసేస రేపు మాట్లాడదాం మన ఈరోజు వాళ్ళిద్దరి కాల్సేపి చేసేయి నాకు నేను ఇంకొకరికి ఎవరికన్నా చేయాలా
కాల్స్ ముప్పై అటెంప్ట్ చేయ్య నువ్వు దానికి కూడా డబ్బులు వస్తాయి
అటెంట్ ఏముందిలే ఇం మోనికా టివి నీ ఉన్నాయి ఇంకో మా ఫ్రెండ్ ఉంది జోగి నాకు చేసానా
గి కూడా తేజ్ోగి అంతేమని పవన కయ
ఆ
అ కా ఏ మాట్లా నలా తెలిదే వార్ద
మోనకా తె ఏం మాట్లాడినాడుండి ద్ద
మా ఇంకా చేయలే మ క్కడ మోనికా కంటే ఏదో ఒక చెప్తాను సద్తి ఈ బా బాబాబకి జరిగ బాగా సరిపోతుంది
వతి మాట్లాడుతా అంటారా ఎప్పుడ
ఇ తర్లేదు
ఆ
ఆ ఇద్దరి అదే వళ్ జ్యోతి చెప్తానే ఉంటడా బా అనే ఉంట
ఊఊ అంటా ఉంటుందా అ
ఆ మ్ హ్ అయితే వాళ్ళిద్దరికి సెట్ అయితుంది
నిన్న నేను నేను మా ఊరి ఇంకా నిన్న కాల్లో మాట్లాడ్తంటే జోగి ఇప్పించుకని మాట్లాడినారు నా దాంట్లో
అవునా అట్ట మాట్లాడకూడదనుకుంటా
ఏమో అది ఇది వాళ్ళు తీస్కున్నార్ అది మాట్లాడచ్చు ఏం కాదు.
ఇంగో అటైతే అటైతే అటైతే ఆయన్న ఫోన్ తీస్కొని నువ్వు నా తో మాట్లాడేసెయి
అంటే పేరు వాళ్ళద్ ఉంటుంది కదా రోజు చేయలేం కదా
ఆహా ఆయన్న ఫోన్ తీస్కొని నాతో మాట్లాడేసెయి అయిపోని ఆ ఇంక వస్తావు కదా రేపు కాలేజ్కైతే
సందేమీ
ఏమో తెలీదు తెలీదు ఆగి బయటుండా
మావి రెండు, మూడు వేస్ట్ అయిపోయాయి తెల్సా
ఎట్లా
ఒకసారి డిస్కనెక్ట్ అవ్వడమా ఒకసారి అదంత కదా కట్ అయిపోయింది ఇంకొకసారి అట్ల పోయింది.
నాయి నాయి గుడా అట్ల రొండేమో పోయినయి
మౌనిక మూడు పొయినయ్
నిన్ననే నాతో రొండు పొయినయి
చెప్పింది నాకు మౌనిక వాళ్ళ రెండు పొయినై నీకు బాగుంది కదా అపపు మౌనికకి నీవల్ల
ఆ
ఏం తిన్నవ్ భవి
అది ఏదో పచ్చడి పెట్టినారు. ఆ పచ్చడి ఏస్కొని రోని కాన్ఫలెక్స్ ఏస్కొని తిన్నా అదే ఇక్కడ మా తిండి రేపు ఏం చేస్కొస్తావ్
ఎగ్ కర్రీ చేస్కోస్త ఎట్ల చేస్తాం చెప్పు ఎగ్ ఎట్లా చేస్ చేతం చెప్పు ఒకసారి రేపు అదే చేద్దాం అని ఉన్నా
ఎగ్ కర్రీనా
మ్
దానికి మసాలా కొట్టాలే
ఎట్లా చెప్పు
అంటే కర్ రినే నేను చెప్పేది కర్రీకి మస్ లా కొట్టాలా మిక్సీ లేదు కదా నీకు
ఆ ఉందిలే నేను ఇప్పించుకుంట ఎవర్ తోన్న
కొన్ని చెన గింజలు
మే ఎగ్ కర్రీ లేక్ ఈ
ఆ
అదే అదే అభేస్తారా
చని గింజలు లేక్ పోయినా కొబ్బరేయాల
ఆ
ఉమ్ కొబ్బేర ధనాల పొడి మెర పొడి కొన్ని వెల్లుల్లి ఆనియను అవన్నీ మిర్ ఆ చ్ టమోటా అంటే నార్మల్ ఫ్రై లో వేసేసుకోవచ్చు ఇది మిక్సీకి మాత్రం ఇవి వేయాల
ఉ
ఇవన్నీ వేసి మిక్సీ కొట్టేసేసి ఇంకా నార్మల్గా ఫ్రా ఇప్పుడు
అది కొంచెపు దాంట్లో కేసి ఫ్రై చేసి దాంట్లోకి ఎగ్స్ ఏసే సీ కీ అవచేసేది కదా
వేసి పెట్టుకొని ముందే
ఉమ్ అదెలుసులే
ఆ అంతే లేదంటే దాని బదులు ఏ గ్ రైస్ చేసేసెయ్ య్య అది బెస్ట్ కదా నీకు బాగా వస్తది
ఎగ్రైస్ రైస్కర్ల్ తింటారంటే చేస్తా ఎగ్ రైస్
ఎగ్ రైస్ ఎవరు తిన్నరు మేఇంగ అందరు నువ్వు బాగా చేసే ది చేస్తావు కదా ఎగ్ ర్రైస్ బాగా చేచ్చావు కదా
ఉ త్తదే తిన్లేమ్ కదా అందు కు
ఉత్తదే ఏమి ఎందుకుదిన్లా ముందు అంత దిన్లా ఒరవ ఉప్ ఉ ప్పు కారం ఎక్కువగా వెయి మై ఎక్కువ అంటే మరిీ ఎక్కువేయాకు సరిపోేఎంత టేస్ట్ చేసి వెయ్యి నువ్వు స్మెల్ వే య్యాకు
నిక్ ఎగ్ రైస్ ఎట్లతెల్స అమ్మ
ఆ
ఎగ్ రైస్ ఎట్ల చేస్తావ్ టైము టెన్ మినిట్స్ అయితే కట్ చేయ్ పావని లేకపోతే అద్ డిస్ స్కనెక్ట్ అయిపోయిపోతుంది మౌనికకి కప్పుడే అట్ల ఒకటి పోయా
ఇంకా థర్టీ సెకండ్స్ ఉందిలే ఇంగా థర్టీ సెకండ్స్ ఉంది గానీ
ఎగ్ కరీనో ఎగ్ ఫ్రై ఓ ఎగ్ రైసో చ్చేస్ క్క
ఎన్నెఎగ్స్ ఉన్నాయి
నాలుగున్నాయి అంతె
నాలగా నాలగయితే కర్రీ వద్దు గాని బెస్ట్ రైస్ చేసేసి మొత్తం రైస్ కలిపేసై అదైతే సర్దిొస్తుంది సరేనా
ఎగ్గు రైస్ అంటే నువో ఫ్రై చేసి కలిపేది అది చెప్తున్నావా నేను కుక్కర్ లో ఏదో ఎ ఎగ్బిర్యానీ చేస్తారా అద అనుకుంటున్నా
రాదఅది
అదే అందుకే నేనఅలిగా దేంట్ల ఎట్లా తింటాము అని
బిర్యానీ టైం ప్రాసెస్లో ఎక్కువ, సరే ఉండి నేను మళ్ళీ చేస్తా కట్ చేసి
లేదు లేదు నెన్ నీకు చేస్తా ఇప్పుడు నా పని ఉంది చికెన్ చెయాలి.
ఏ ఇంగొ కాలజేయోచ్చా
సరే
ఆ
జ్యోగి ఫోన్ చేస్తాన్నాడు